ఆ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
అప్పుడు ఫస్ట్ వంశధానికే కదా నేను పెట్టనంది
ఆ
అత్ అట్లా వంశీ దానికే పడుతది
అందరికీ పడుతుందా లేదో కనుక్కో
ఉ కడు అడుగుతలే
కు
హు
ఏం తిన్నావు ఈ రోజు
లేమన్ రైస్ వడాలు గా కిచిడి పాయసం
అట్లా చేసిన తినక వో
ఇక్కడే మా ఇంట్లోనే ఉన్నా నేను లేమన్ రైస్ లేమన్ రైస్ వడలు నేను చేసా మా అమ్మ పాయ సం మా చెల్లెలు ఉగాది పచ్చడ
చెల్లికి పెద్ద వంటే ఇచ్చినరు
ఉ అదేకా మా చెల్లెలు తెల్సా ఈరోోజ ఏమాఇందో
ఆ
నా బడే రస్ చేసి అ రోసి రస్ బాలేదు ని బాగుండదు అనింద
ని బ ఆలు పటి
ఆ అస్ సర్లేేపోనీద ఏ అంటన్నానా అనే మీ కాసలు ట్రస్ సెలక్షన్ తెలిదల దసి నువ్వు ఆశక్కని తీసుకోవాలి ఆశ క్కడ డ్రస్ చసిన ఎంత బాగుంటాయో అక్కడ తీసుకుపోయి ఇంటి సెలెక్ట్ చే ఇది నా దగ్గర కలర్ లేద అని చెప్పి సెలెక్ట్ చేస్త ఉంది అంటే అ డ్రెస్ బాగుంది కానీ నీకు బాగుండదు ఉ అంట
ఉ నా బర్తడే డ్రెస్ చూస్వారా చిర్
అది చూసింది ఫోటోలో ఏమో చూసింది ఇది కాదు లాస్ట్ టైం నీ బర్త్డే డ్రెస్ నచ్చిందంట అక్క చూసిన ఒక ఎంత లాస్ట్ ఇయర్ది చూడలేదు అది వీడియోలేనాదాంట లేయ కదా
వమీ చాలే ఇన్స్టాగ్రమ్ వాడుతదా
వా ఈ ఫోనే వాడతారు కదా నాకు ఫోన్ ఏ వడేది
ఆ
ఇన్స్టగ్రాముదులుదుట్ మి సుల్ నిబాణి దు డ్రెస్ నీ బాగుంటది అనేది ఆశక్తిని తీసుకోవాలి ఆశక్తి ఇప్పుడు ఎంత బాగాస్తది డ్డ్రెస్సులు
అ నా నా కేనా చ్చగాదవే
అయిన ఆశ జనమ అస ఆ డ్రెస్ బాగుంది నీకు సెట్ కాదు అంటా సర్లే పోతే పోనీ వే అంటే
ఎందుకువే కమ్ రాకి కాళ బాగుంటది అది బాగుంది డ్రస్
ఏమో అందరు అంటున్నారు కానీ మళ్ళీ నాకు ఏం ఓపిక లేదులేనుకున్ని ఇంట్రెస్ట్ కూడా లేదులే
హ ఎవరున్నారు అంతగా
మ మక్కా మచ్చల్లే ఏమో వేసుకుంటే తెలుస్తది
అంటనే వేస్తున్నప్పుడు తెలుస్తుంది అ బాగానే ఉంటా సీఎ అదే అక్క తీసుకు
వేసుకుందాకా
ఇంకా వేసుకో అంటే నేను అక్క నేను నా డ్రస్ చూసేలా అక్క అది సెలెక్ట్ చేసి పెట్టుకునే వేసింది కూడా నేను ఆ దగ్గర చూస్తూనే ఉన్నా
ఓకే
ఫైల్ రూమ్ కలర్ అప్పు
నాకు ఎందుకు చూడగానే నచ్చ చోరే
నా చున్నీ న చున్నీ ఏది నచ్చకపోయినా చున్నీ నచ్చితే చాలా అ స తె రసా కుత్తా సెట్లు కదంతా చూన్న చూస్తారు హైలెట్గా బాగుంటదు అలా నే ఇదా అ పతుడ ను ఉండవయరా ఈ రోజు హర కూడా అ అన్ని రోజులు లీవ్ పెడతదా రాదంటా అని చెప్తున్నాను నేను
ఎన్ని రోజులు పెడతాను లీవ్ ఒక రోజు కదా పెట్టది
ఆ
ఒక రోజే కదా పెట్టేది
ఒక రోజా
ఇప్పుడు మండే రివ్యూ అయిపోంది అదే ట్యూస్ నా బర్డే మళ్ళీ వెన్స్ డే వచ్చేస్తారా మండే లీవ్ ఎందుకు ఆషా ర్ రివ్యూ ఆశ
మండే నా రి వ్యూ సాటర్డే కాదా ఆ
మండే రివ్యూ అంటే టైం టేబుల్
ఎవర్ జప్పన్నారు టైమ్ టెబుల్ ప్రకరమ్
అవును
ఓకే ట్వెంటీ నైన్ అది రివ్యూ అయితే
ట్వంటీ నైన్ గాదు థర్టీ
థర్టీ ట్వంటీ ఎయిట్ కదా రివ్యూ ఎప్పుడు
ఏమో నేను ఎప్పుడో చూసినా దేంట్లో నువ్వు మన గ్రూప్ లో ఉంటది ఏమో చూడు
ఓకే నేన్ ట్వంటీ ఎయిట్ అని అనుకుంటాను ఉ
మన గ్రూప్ లో ఉండొచ్చు
మన గ్రూప్ లోన ఏది డ్రస్ గ్రూప్ లోన
ఏది స్ట్రేంజర్స్ గ్రూప్లో అయినా డ్రెస్ గ్రూప్లో అయినా
ఆ డ్రస్ గ్రూప్ ఈ గ్రూప్ వచ్చినడు ఆ డ్రస్ గ్రూప్ పాతాలంలోకి పడింది
అదే
నేను ఇంకా నిజంగా మా ఫ్రెండ్స్ అరుణ చలానికి పిలిచిన ఇంటర్ వాళ్లు జనవరి రచ్చి లాస్ట్ లోనే నేను రివ్యూ ఉందని చెప్పా ఆ రోజు ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిత్
ఒక ఒకసారి చూడు నాకు బాగా గుర్తుంది. నేను అది చూసి నా బర్త్డే ముందు రోజు వచ్చిందా అనుకున్నాను.
అవునా ఆనందాయ చూస్తాన్న ఊ దొరికింది ఇంటర్న్షిప్ రివ్యూ లాస్ట్ రి థర్టీ అవునే థర్టీనా అదే ఓకేహా నేను ఇంకా సాటర్డే రివ్యూ అనుకున్నాను నేను ఓకే ఓకే అర్థమయింది
నాకు నింది అంటే ఉందాము అంటే అది మంగళవారం ఒక రోజు అది నువ్వు పెట్టవు చుడు రీలు
ఆ ఏం పెట్ట
అదేమి సుబ్రమహావీర్ సర్కిల్ దగ్గర ఒక టెంపుల్
ఆ ఇదే ఇదే సుబ్రహమణ్యం స్వామి టెంపుల్ ఆ అది వెళదాం రా
మేం ప్రతి అంటే మేము ప్రతిసారి చూస్తా ఉంటా ట్యూస్డే ఎక్కువ
వెళ్దామాసార్ ఇస్తా చాలా మంచిది అంటా
అంటే నా బర్త్డే కి పోదాము అనుకున్నా
ఆ మర్ రాపోదాం
ఆ పిల్లోడైతే పులే ఏమని అనుకుంటారేమో అని
ఎందుకు అనుకుంటారు విష్ణు నేను అడుగుతానుని ఇలా లాస్ట్ సార్ని మీ అక్కను వదిలేయండి అని అసలు ఒప్పుకోరేమో కదా
అదే చూస్తున్నా అదే ఆలోచిస్తున్నా నేను అడగల అడిగితే ఏమంటారు తెలిదు
ఆడు ఔట్సైడ్ రాడు వాడే ఉన్నా
నేను చూస్తూ నేను చూస్ వస్తాను కదా అంటే మేము ఆ దారిలో అప్పుడు పో తను ఉందిగా అప్పుడు ఎక్కువ మంది ఉండేవాళ్ళు ఎట్లా ట్యూస్డే వచ్చింది కదా నా బర్డేకి పోదామా
ఓకే గో అనింది
హ్మ్ ఇంకేం లే అయితే
హ్మ్ ఎవరెవరంటే మీ ఆంటీ మధ్య సోమేష్ బాగా వెకరిస్తుంది ను ఆ
ఎందుకు
ఏమో వే అవసారిమనే నేను ఇకొచ్చేసి నా పోడిడాంట
ఓకే మీతనే కలిప
ఆ ఈరోజు కూడా బాలేదా ఈరోజు నీకు తెలీదు కదా నేను టమాటా బజ్జీ చేసానువి
హ్మ్ ఇంకేం పో ఇంకే హో వండల్ చేస్తున్నావా
ఆ టమేటా కర్రీ చేసినా నా అబ్బా ఒక నిమిషం ఉండు ఉండు ఇంకొక కాల్ చేస్తా కట్ చేసేసి